హలో
హలో
హలో
హలో బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నమండి తిన్నారా
ఏం చేస్తున్నారు
ఇప్పుడే పోయి
ఊ
తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
తిన్నామండి
అవునా
మీరు ఏం కూరగాయలు చేసిండ్రు
మేము బెండకాయ చేసినామండి మీర్
మేము చికెనండి చికెన్ జేసాను హలో హలో హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో విన్పిస్ స్తుందా
ఆ వినిపిస్తుందండి ఏం చేసిన్రు వంట
చికెన్ చికెన్ చేసినామండి ఎందుకు లోపలికి వెళ్లారండి మాట వినాబడుతలే బయటకి వెళ్ళండి
లేదండి ఇనిపిస్తుంది ఆ ఇనిపిస్తుంది
ఉమ్
అవునా
ఎండలు ఎట్లా ఉన్నాయి మీ ఊర్లో
ఎండలు బానే గొడుతున్నాయండి
ఉమ్ ఈరోజు హాలిడేనేమో పిల్లలకి
అవును హాలిడేనే
ఉమ్
మొన్న ఉగాది ఎట్లా జేసిరు ఆ తిన్నామండి
ఉగాది ఉగాది బాగా జరుపుకున్నామండి
అవునా బాగా జర్ కున్నామండి ఎన్ని డేస్ త్రీ డేసా వన్డేనా
నాకు వన్ డేనండి
అవునా
మీకు
మేము త్రీ డేస్ చేస్తమండి
అవునా ఏం జేస్తరండి త్రీ డేస్ అంటే
అవే పూజలు చేస్తామండి పూజలు జేసుకొని ఉగాది రోజు జు బూరెలు ఉగాది పచ్చడి చేసి
హ్మ్
ఉమ్
మేము వన్డేనే జేస్తాం అండి
అవునా ఏమని చేసిండ్రు మరి ఈసారి
భక్ష్యాలు జేసినాం బజ్జీలు పూరిలు పులిహోర మామిడికాయ పులిహోరా
ఉమ్
తర్వాత పానకం వడపప్పు చేసినం టెంపుల్కి యెళ్ళొచ్చినా
అవునా బానే జేసిండ్రు అయితే
ఉమ్ పిల్లలు వస్తారు కదాండి పిల్లలు వస్తారని చేయడం
ఉమ్
హ్మ్ ఇంకా మా ఎండకాయలు ఎండకాలం మాడికాయ పచ్చడి పెట్టారా లేదా
ఇంకా పెట్టలే అండి మీరు పెట్టిన్రా
మేము ఇప్పుడు పెట్టామండి మే లో ఏప్రిల్ ఎండింగ్ లేకుంటే మే స్టార్టింగ్ అట్లా
ఇప్పుడే కాయలున్నా పడ్డాయి కదా అన్నీ చిన్నగానే ఉంటాయి మళ్ళీ
మ్మ్ మే అంటే టెంక ముదురుతదిగా అండి
అవునా
మ్మ్
అప్పుడు పెడతారా
ఎంకా అండి
సంవత్సరం కి సరిపడా పెట్టుకుంటారా అండి
ఒక్కటే సారి ఇగ మామిడికాయలు దొరకయిక ఒక వన్ ఇయర్ లో సమ్మర్ లో కదండి
అవునవును
మాకు మా పాప వాళ్ళకు సంవత్సరం జరిపోను ఇద్దరికి ఒకటే సారి పెడతాం
అవునా
మ్మ్ ఎమ్ ఏమేం పచ్చలు పెడతారు మరి
మేము మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి
అంతేనా
హ్మ్ మీరు
నేను మామిడికాయ పెడతానండి నిమ్మకాయ కొంచెం మిరప్పన్ల పచ్చడి పెడతా
అవునా బాగుంటందా అండి మిరకాయలది
బాగుంటుందిండి మీరు పెట్టాలే ఎప్పుడు
ఆహా పెట్టలేదండి
పెడతా మేము పెడతాము బాగుంటుదండి ఒకసారి పెట్టి చూడండి
ఎట్లా పెడతారండి అది
ఏం లేదండి మార్కెట్ లో ఒక కేజీ పండు మిర్చి తేవాలి ఎర్రటి అందులో ఒక పావు కేజీ మిర్చికి ఒక పావు కేజీ చింత పండు పడతాండి
మ్మ్
చింతపండు ఫస్ట్ మనము ఆ షాప్ నుండి తెంగానే ఇట్లా నీళ్లల్లో పెట్టొదు గుటిపో వతుంది మంచిగా పొడి పొడిది మంచిగా నారా అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని ఈ పండు మిర్చి మంచిగా కడిగి కొంచెం ఆరా పెట్టుకోవాలి తొడిమలు తీసి తర్వాత, అక్క ముక్క మిక్సి బట్టాలి. అక్క ముక్కనె,
మ్మ్
పట్టిన్ తర్వాత, ఈ చింత పండును అందులొ వేసి, పావుకిలొ చింతపండు, పావుకిలొ ఉప్పు, కేజిమిర్పకాయలకు కొల్ తా అన్నమాట
పావు కిలొ పావు కిలొ-
హుమ్మ్ పట్టి పెట్టాలి. త్రీ డేస్ అయినాంక, చింతపండు మంచిగ ఊర్ తుది గద,
ఔన్ ఔను.
తర్వాత మెత్తగ, మళ్ళి మిక్సి భట్టాలి.
ఆ
తర్వాత జారుకెత్తుకుంటే, మనం త ఒకటెసారి పోప్ పెట్టుకోవద్దు ఇది.
కొంచెం కొంచెం బెట్టుకోవాలేమొ.
ఇప్పుడు తింటె అప్పుడు ఇంత ఇంత దీస్ కొని పోప్ పెట్టుకోవాలి మిగితాది ఫ్రిజ్ లో పెట్టుకోవాలి రెడ్డ్ గుంటుంది టేస్టీగ ఉంటుంది.
అవున ఈసార్ ట్రై జేస్తమండి.
మీరు బెట్టుకోర అండి.
ఆ ఆ పెట్టలె అండి ఎప్పుడు
ఔనా
హు మ్
పెట్టుకోవాలి పెట్టుకుంటె బాగుంటదిఅది అది అన్నిట్లగ పుల్ల పుల్లగ బాగుంటది కారం అనిపియదు బాగుంటుంది.
ఇప్పుడు కారం ఎయ్యద్దు గద అండి ఇందులొ పండుమిర్చులు మరి
హ ఇమిర్చె కారం గద అండి ఇంక కారం యేస్తె ఎట్ల ఉంటది బాగుండదు కద
ఔనవును అదె,
ఉమ్మ్ అదె మిరప్ మ్ మె మ్ మీర్ చాయ ఇంక మళ్ళి కారం వేస్తె ఎట్టటుంటదండి అంటే మీరు ఎప్పుడు పెట్టుకోలె గాబట్టి అంతె అవగాహన లేదు ఇగ మిర్చి వెయ్య కారంమే వెయ్యెద్దు
బానే
పూ చింతపండు మాత్రమె,
చింతపండు గడగద్దేమొ, ఇందులొ పండుమిర్చిలోనే యేస్తే, అది నుజ్- నుజు నుజు అయితద,
ఆవును అంటె ఫస్టు అక్క ముక్క బట్ కోవాలి.
ఆ
మి మిర్చి నీరు ఊర్ తుద్ గద అందులొనె ఈ చింతపండు ఊర్ అంతె మళ్ళి ఉప్పు బోస్తం గదండి వాటర్ వస్తది ఉప్పుతోటి కద మళ్ళ మూడు రోజుల తర్వాత అంత మంచిగ లూజు లూజు అయితది మళ్ళీ అప్పుడు మిక్సి పట్టుకోవాలి నీళ్ళు పోయద్దు అప్పుడు కూడ హు మ్
ఉంటద మరి ఒక సిక్స్ మంత్స్ వరకి,
సిక్స్ మంత్ యెందుకండి, మంచిగ మన స్టోరేజ్ జేస్ కుంటె వన్ ఇయర్ గూడ ఉంటది మంచిగ ఫ్రిడ్జ్ లొ పెట్టుకుంటె
ఔన ట్రై జెయలె అండి ఎప్పుడు, ఈసార్ ట్రై జేస్త, మార్కెట్కి ఎల్ నప్పుడు పండుమిర్చి తీస్ కొచ్చి
హుమ్మ్ చాల బాగుంటుందండి. చపాతి చపాతికి బాగుంటుంది వేడి వేడి అన్నం కు బాగుంటుంది ఉమ్మ్ మ్ చప్పుడు ఉప్పులొ బాగుంటుంది మనం పప్పు జేస్ కుంటం గద చప్పుడు ఉప్పు
ఔనవును
హుమ్ అందులొ బాగుంటుంది. చేయండి ట్రై జేయండి. పిల్లలు గూడ బాగ ఇష్టపడతారు అది,
ఆ చేస్తాయి సరే
రండి కదా మా ఊరికి మా ఊర్లో మంచిగా ఉంటది
ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎట్లో వస్తామండి ఇక ఎట్లా హాలిడేసే కదా పిల్లలకి
అవును ఏం చదువుతారు పిల్లలు
పిల్లలు ఇంటర్ మొన్నన్నే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆ
ఉమ్
చూస్తాం రీల్ చూస్
క్కర అండి ఇద్దారా ఒక్కార ఇద్దారా
ఇద్దరు
ఇద్దర పాపాలా బాబులా
పాప బాబు
అవునా
ఉమ్
ఇంకా మరి ఏం కర్రి చేసిడ్రు అన్నం అన్నంకి
ఆఅ
అన్నంకేం కూర చేసిండ్రు అన్న
బెండకాయ
చపాతి చేస్తారండి మరి మీరు రోజు
చెయమండి డెలీ
ఉ
డైలీ చెయ్యం ఎప్పుడో ఒక సారి
అవునా
హు
ఉహు మేము డైలీ చేస్తామండి
జున్న రొట్టెలా లేకపోతే ఇవేనా ఏవి జొన్న రొట్టె
ఏదైనా అదే ఒక్క పూట జొన్న రట్టే ఒక పూట గోధుమ రొట్టె ఒక పూటనే ఏమో ఎకు ఇది కూడా చేస్తామ అండి రాగులు రాగులు జొన్నలు కలిపి చేస్తాం రెట్టే
ఉహు
ఎప్పుడున్న రాగి సంకటి కూడా చేసుకుంటాం
అవునా తింటారా మరి మీ
ఇంకాండి
తింటారా మరి మీరు
ఏంటండి
రాగి సంగటీ అవన్నీ
ఆ బాగుంటుదండి చిక్క ఆ బావుంటుంది మటన్ సూప్ ఎపుడైనా చికెన్ సూప్ కైనా బాగుంటుంది మళ్ళా హెల్దీ ఫుడ్ కదండి
ఊ
ఊ
అంబలి చెస్తారా మరి
ఆ రాగిజావ చేసుకుంటామండి కంపల్సరీ రాగిజావ
ఇప్పుడు సమ్మర్ లో అ చేస్తామండి సమ్మర్ లో
సమ్మర్ లో మేము రోజ డైలీ చేసుకుంటాం అది రాగిజావ అనేది అంబలి కాదు కదండి
కాదు కాదు కాని మేము ఎక్కువ ఇప్పుడే తాగుతాం అన్నట్టుగా
బెల్లం వేస్తాం కొంచెం కొంచెం లైట్గా చెక్క చక్కర బెల్లమన్న చక్కరన్న కొద్దిగా సాల్టు ఇంకాండి
పుల్లటి పెరుగులో బాగుంటది అది
ఊమ్ అదే అండి
హమ్
ఓకేనా అండి నాకు కాల్ వస్తుంది మళ్ళీ మాట్లాడతా
ఆ సరే అండి
ఓకే